హలోలో వినిపిస్తుందా
అ వినిపిస్తుాంది వినిపిస్తుాంది
ఈ రోజు మనం పట్టణము మరియు నగరంలో ఉండే రకరకాల కాలుష్యాల గురించి మాట్లాడుకుందాం ఏమంటారు. నేను మిమ్మల్నీ నాకున్న ప్రశ్న అడుగు టన్ మిట్టల్
ఆ చెప్తాను చెప్తాను అడగండి.
ఈరోజూ మనం గ్రామం మరియు నగరం, హ్మ్ సారీ క్షమించండి. కాలుష్యం అంటే ఏంటి.
కాలుష్యం అంటే ముందు మునపటిలాగున్న, ఆ వనరులను పాడు చేయడాన్ని. కాలుష్యం అంటారు. ఆ కాలుష్యం మానవులు చేసే పనుల వల్ల ఎక్కువగా జరుగుతుందని నేను నమ్ముత్
అవునా ఆ మరి కాలుష్యాలు ఎన్ని రకాలు ఉన్నాయి. నేను కూడా అదే అనుకుంటున్నాను. మానవులా మనుగడ కోసం ప్రకృతిని నాశనం చేస్తున్నారు. కాలుష్యం ఎన్ని రకాలు ఉంటుంది అనుకుంటున్నారు.
కాలుష్యం నీరు కా నీటి కాలుష్యం, నేల కాలుష్యం, గాలి కాలుష్యం ఇలా రకరకాలైన కాలుష్యాలు ఉంటాయని భావిస్తున్నాను.
ఒక్కొక్క కాలుష్యానికీ, అంటే ఒక్కొక్క కాలుష్యం రావడానికి గల కారణాలు ఏమై ఉండొచ్చు అంటే ఇప్పుడు నీటి కాలుష్యం
నీటి కాలుష్యం రావడానికి గల కారణాలు
అంటే గ్రామాల్లో నీటి కాలుష్యం ఎందువల్ల వస్తుంది. పట్టణాల్లో నీటి కాలుష్యం ఎందువల్ల వస్తుంది అని.
గ్రామాలలో, ఆ చెప్పగలను నేను. గ్రామాలలో నీటి కాలుష్యం మనం ఆ పొలానికి వాడే పురుగుల మందులు లేదా ఆ పెస్టిసైడ్లు లేదా ఇలాంటి వాటి వలన, ఇలాంటీ వాటిని ఉపయోగించడం వల్ల ఆ నీరు తిరిగి కొట్టుకుపోయి చెరువుల్లోకీ అలా వెళ్ళీ ఆ చెరువుల్లోని నీళ్లను
చెప్పండి.
ఉ
మరీ నగరాలలో
నగరాలలో ఆ ఇండస్ట్రీలు ఏమంటారు. ప్చ్ నగరాలలో ఉన్నా ఉమ్ ఇండస్ట్రీలలో నుంచీ వచ్చే ఆ వ్యర్థ పదార్థాలను అన్నీ ఒకా నీటీ ని నీరు విలువ నీరు నిలువున్న ప్రాంతాల్లో వదలటం వల్ల. అక్కడ నుంచి కాలుష్యం రావచ్చు అని నేన్ అనుకుంటున్నాను.
ఉమ్ అవును ఈ నగరాలలో ఫ్యాక్టరీలూ ఇవన్నీ. వాటికి సంబంధించిన కాలుష్యమైనవన్నీ నీటిల్లో వదిలేస్తారు కాబట్టీ
ఉమ్. నేల కాలుష్యం ఎలా వస్తుందని మీరు అనుకున్ టున్నారు.
నేల కాలుష్యమా మనం ఎక్కడ పడితే అక్కడా చెత్ త్త వేసేస్తా ఉంటాం కదా నగరాల్లో అయితే తినేసిన ప్లాస్టిక్ పేపర్లు.
ఉహు
ఆ ప్రతీ చెత్తనూ నేల పైనే గదా వేసేస్తున్
అ
అమలో అయితే ఇందాక మీరు చెప్పినట్టు వ్యవసాయ పనుల కోసం వాడే రసాయనాల వల్ల అలాగా నేల పాడవుతుంది
ఆ
ఉ గాలి కాలుష్యం ఎందువల్ల వస్తుంది అనుకుంటున్నారు నగరాలలో పట్టణంలో
గాలి కాలుష్యం అంటే మనం ఉపయోగించే ఇంధనాల వలన మరియు మనం ఉపయోగించే వాహనాల నుంచి వచ్చే విడుదలయ్యే వివిధ
గాలీ వలన
ఆ మరి మరియు ఫ్యాక్టరీలోంచి చే పొగ వలన వీటి వలన వాటిలోంచి ఉన్న రసాయక పదార్థాల వలన అ ఇది రావచ్చు
మీకు తాపకాలుష్యం అంటే ఏమిటో తెలుసా
ఏ కాలుష్యం
తాప అంటే పరిశ్రమలు యంత్రాలు వల్ల వచ్చే వేడి ఉంట
తాప కాలుష్యం అ అంటే తాపం అంటే నాకు తెలిసి ఎండాక
ఆ అదే వేడి పెరగడం ఆ వేడి కల చుట్టూ జరుగుతుందంటే ఫ్యాక్టరీలలో టెన్తూమ్స్ ముచ్చరిత కాలుష్యం కాంతి కాలుష్యం గురించి తెలుసా మీకు
ఏ కాలుష్యం గురించి
కాంతి కాలుష్యం
కాంతి
ఆ అంటే ఇప్పుడు మనకి సూర్య వెలుగు నుంచి వచ్చే వెలుగు కాకుండా మనము
అల్ట్రా వైలెట్టు
ఆ కాదు కృత్రిమ అంటే స్ట్రీట్ లైట్స్ ఓడియం బోర్డ్స్ నుంచి లైట్స్ పెడతా కదా వాటి వల్ల వచ్చే కాంతి నుంచి వచ్చే వేడి వల్ల వచ్చే కాలుష్యాన్ని కాంతి కాలుష్యం అంటారు
ఆహ
మనం నగరాలలో ఎక్కువగా చూసుకుంటూ ఉండచ్చు ఎందుకంటే గ్రామాలలో వాళ్ళు నైట్ అవ్వగానే నిద్ర పోతారు ఎక్కువ లైట్స్ ఏం ఉండవ్ అదే పట్నాల్లో చూసుకుంటే ఏ టైం అయినా సరే ఏ ఏవేరైనా సరే ఇప్పుడు మనుషులు తిరుగుతూనే ఉంటారూ ఇలాంటివన్నీ అరి చెప్పలంటే మన ఒక్కొక్క దాని ఒక్కొక్క కాలుష్యానికి సంబంధించి ఏమేమి జాగ్రత్తలు తీసుకోవచ్చు
వాటిని అరికట్టాలంటే వాటి యొక్క మూల కారణాలను తెలుసుకొని వాటిని అరికట్టడానికి లేదా వాటిని వీలైనంత వరకు తగ్గించడానికి ప్రయత్నించాలి అప్పుడైతేనే మనం ఈ కాలుష్యాలను ఆపగలం
అవును కానీ మనము ఫ్యాక్టీరి నుంచి వచ్చే కాలుష్యాలని ఆపలేం ఎందుకంటే వాళ్ళు వాళ్ళు సంపాదనే చేసుకుంటారు తప్ప దాని గురించి ఏం పట్టించుకోరు
దానికి అది కూడా మనం ప్రయత్నిస్తే జరుగుతుంది ఎందుకంటే మనం మనం మన హక్కుల గురించి పోరాడాలి మనం
అ
మన ఆరోగ్యాని కోసం పోరాడితే అప్పుడు అది కూడా సాధ్యమవుతుందని అనుకుంటున్నాను నేను
అవుతుంది కానీ అంత సులభంగా అయితే ఏది అవ్వదు ప్రతి మనిషిలో మార్పు వస్తుంది ఎన్నో జీవులు బలి అవ్వాల్సి వస్తుంది ఆ మీరు ఈ మధ్యకాలంలో ఏవేవి చిత్రాలు చూసారు
ఈ మధ్య కాలంలో అంటే ఈ మధ్యనే చూసిన ఈ మధ్య కాదు ఒక నెల క్రితం చూసిన నెల రెండు నెలల క్రితం చూసిన చిత్రం ఒకటి నాకు చాలా ఇష్టమైంది
ఏంటా చిత్రం
ఆ చిత్రం ధురందర్
ఓ ఆ చిత్ర కథ ఏమైనా నాకు ఒక రెండు మాటలో చెప్పగలర ఏ చూసాను చూసాను అంటే చూసినా ఒక్కొక్కళ విధానము ఒకలా ఉంటుంది కదా మీరు దాన్ని ఎలా అర్థం చేసుకున్నారో ఒకసారి చెప్పగము
నేను దాన్ని ఎలా న్నానంటే ఒక మనం కొంచెం జాలి చూపిస్తాంన్నమాట మన పక్క దేశాల వారి మీద ముందు చూపించే వాళ్ళమేమో కానీ
హ
మనం వాళ్ళకి ఇస్తున్నా
బాధ్యత
అవన్నీ కూడా అవన్నీ కూడా మనల్ని కాపా ప్పడలేకపోయాయి ఇంకా మనల్ చాలా చి స్కుల్లోకి తీసుకెళ్ళాయి మనం మన దేశం చాలా తీవ్రించిపోయే స్థితి వరకు తీసుకెళ్ళాయి అలా అక్కడ అక్కడ వాళ్ళలో మన యొక్క మన మన దేశపరు్ని అక్కడ స్థాపించి అతని ఆలోచనలు స్థాపించి అలా చేయడం నాకు మంచిగా అనిపించింది మీకు ఎలా అనిపించింది ఆ చి
నాకు కూడా చాలా ఆ మంచిగా అనిపించింది, చిత్రంలో చాలా వరకు నిజ సంఘటనలు లేదంటే జరిగిన వాస్తవాలను చూపించడం. మెప్పించారు అది మనం చాలా మెర్చ్చుకోవాల్సిన విషయం ఇంకా చాలా సన్నివేశాలు కళ్ళకు కట్టినట్టు తెలిసేలాగా మనము వాళ్ళని ఎలా ట్రీట్ చేస్తాం వాళని మనం ఎలా చూస్తాం అలా తేడాను చాలా బాగా చూయించను
ఉమ్ ఇంకా చిత్రంలోని
పర్లేేదు చెప్పండి.
చిత్రంలోని అ ధన్యవాదాలుండి.
ఉమ్ ఓకే